ఏమి చేస్తున్నావ్
ఏం లేదు మీరేం చేస్తున్నారు
ఎం లే ఖాళీ బాగున్నారా
ఆ బాగున్న మీరు బాగున్నార
బానే ఉన్నాం
ఏంచేస్తునావ్
ఉ
ఏం చేేస్తున్నారు
అవును తిన్నారా
తిన్నాం తిన్నారా మీరు
తిన్న ఏం కర్రీ
ఎగ్గు మీది
మాది గూడ ఎగ్ ఏ సేమ్ పించ్
ఎగ్ ఎలా అండీలు అంటే ఎగ్ ఫ్రైయా టొమాటో ఎగ్గా
న నవు ఎ దూక్ తూక్ ఎగ్ ప్రై
బది మది కూడా ఎగ్ ఫ్రై ఎ
మీరే చేశార
లేదు మా మమ్మీ చేసి
మీర ఎందూకు చేయాలే మీకు రాదా
నాక వచ్చు కాకపోతే మా మమ్మీ ఏస్తా అన్నది ఇక నేనే ఓ రోజు వంటలు చేస్తున్నా అని ఈరోజు ఒక్కరు జయది అని మా
ఆ మీరైతే ఎలా చేస్తరు
ఆయిల్ వేసి దాంట్లో అల్లం వేసి పసుపు పేసి కలపాల కలిపినాక అందులో ఎగ్ స్ప్రేక్ చేసి ఉప్పు కారం వేసి కలిపు లిపి కలిపి కొనిసేపు అది కొంచెం ఉడకనివ్వాలి తర్వాత మసాలా ఎసి కలపేసి స్టవ్ మీకు చికెన్ కర్రీ ఉండొచ్చ
ఉండచ్చు మేము ఎలా వండుతామో చేపల్న ఫస్ట్ నూనెలో వేయాలి
ఉ
అలా మేసి కల్పినంక ఉలిగడ్డ తెయాలి ఉల్లిగడ్డలు కొంచెం వేగనియ్యాలి దాని తర్వాత చికెన్ ఎయ్యాలే ఆహా ప ఆ మీరు దాని తర్వాత పసుపు వేసి దానిపైన మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని చికెన్ ఏయాలే చికెన్ వేసి పసుపు కలిపి ఆవాలు జీలకర కొంచెం మిక్సు చేసినాక కొంచెం ఉడకని కొన్ని వాటర్ పోయాలి వాటర్ పో ఉడకబెట్టాలే ఉడికినంక కారం వేసి మసాలా వేసి కొత్తిమీర వేసేసి చికెన్ కర్రీ రెడి మారి ఎలా చేస్తారు చెప్పండి మీరు ఎలా చేతరు
ఆయిల్ వేసి దాంట్లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ వేసి అల్లం వేసి ఆ ఫస్ట్ ఉల్లిపాయ ఇంకా పచ్చిమిర్చి పచ్చిమిర్చి మంచిగా కలిపినంక అందులో అల్లం వేసి తర్వాత పసుపేసి మంచిగా కలపాలి ఒక టూ మినిట్స్ అయక చికెన్ వేసి మళ్ళీ కలిపి మూత పెట్టేసి ఉంచాలి కొసేపు కలిపినక మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అయిక మూత తీసి ఉప్పు కారం వేసి కలపాలి
ఉ
కలిపినంక మళ్ళ ఉప్పు కారం వేసి కలపాలి అ మళ్ళీ ఉ మళ్ళా మూత పెట్టి కొన్ని వాటర్ పోయాలి వాటర్ పోసినక
మీరు ఎలాననా చూసి చెప్తారా మీకు రాదు కదా
నేను ఎం ఎందులో చూసి చెప్పట్లేదు
మరి మీరు ఎందుకు స్టక్
మా డాడీ మా డాడ్ ఒచ్చిండు మా డాడ్ ఒచ్చిండు
ఉహు
అఓ వాటర్ వేసి కలిపినాక మళ్ళా మూత పెట్టాలి మళ్ళా కొంచెం ముడికినంక మసా మసాలా వేసి కొత్తిమీర వేసి మల్లీ కలపాలి కలిపి మూత పెట్టేసి ఒక వన్ మినిట్ అట్ల ఉంచి ఆఫ్ తీయాలి అయిపొద్ది చికెన్ కర్రీ చికెన్ ఫ్రై
మసాలా ఏయర ఆళ్ల
చెప్పినా కదా గరం మసాలేస్త చికెన్ మసాలా వెయ్యం
ఆ
చన్ చికెన్ మసాలా ఇ
రెండిట్లో ఏది టేస్ట్ బాగుంటది
నాకైతే నార్మల్ మసాలానే ఇష్టం కాకపోతే చాలా మంది చికెన్ మసాలా వేసుకుంటారు
ఇంకా
ఇంకా చెప్పాలి
మీరు కాలేజ్కి వెళ్ళారా
నాకు కాలేజ్ వన్ మంత్ తర్వాత స్టార్ట్ అవుతుంది
ఇప్పుడు ఖాళీగా ఉన్నారా ఇంట్లో
ఖాళీగానే
ఖాళీ గుంటే ఏం పని చేస్తారు మీరు ఇంట్లో
ఏముంది పొద్దున్న లేట్గా లేవడం లేట్గా బ్రష్ చేయడం స్నానం సాయంత్రం చేయడం తినడం పడుకోవడం ఆడుకోవడం
ఎమ్ ఎమ్ ఆటలు ఆడతారు
కచీకాయలు అష్ట చమ్మ అష్ట చమ్మ ఆ అంతే ఇప్పుడు ప్రెజెంట్ అయితే అవి ఒక్కోసారి తొక్కుడు బిళ్ళ అంతే
మీరు దీంట్లో ఏది బాగా ఆడతారు
అన్నీ
మీరి ఇట్లాండి క్యారం బోర్డ్స్ షటిల్ ఇవి ఆడరా
క్యారం బోర్డ్ ఒకప్పుడు మంచిగా ఆడేదాన్ని ఇప్పుడు మంచిగా ఆడొస్తే లేదు షటిల్ బాగా ఆడతా
ఓకే ఇట్లాండి ఔట్డోర్ గేమ్స్ ఇంకా ఆడరా ఇట్లా కల్ ప్రీ తోటి హైడ్ అండ్ సీక్
హైడ్ అండ్ సీక్ ఆ అది ఆ దాక్కోవడం దొంగ పోలీస్
ఆ ఆడతార ఎప్పుడైన ఆడిల్లా
ఆ ఆడతాం
ఈ గీ మూలాలు గీలలు ఆడుతారా ఇంకా
హ్మ్
మూలలు ఇట్లా ఫైవ్ మెంబర్స్ ఆడతారు ఇంకా ఆడతార
ఆడతాం
ఎలా ఆడతార్ ఇవి
నిల్చోని
హ్మ్ హు ఇంకేమన్నా చెప్పండి
చెప్పాలి ఈరోజు మీ కజిన్స్ కాల్ చేసారా
ఉమ్ ఫస్టు మా బావ చే చేశాడు మా బావ తోటి మాట్లాడినా దాని తర్వాత ఇంకొక కజిన్ చేసారు దాని తర్వాత ఇంకొక కజిన్ చేసిన గాని చేసింనానో లేదో గుర్తు లేదని మొత్తం ఒకక్కల్ తోటే మాట్ ఇద్దరు తోటే మాట్లాడినా ఇయ్యాల దాని తరువాత తమ్ముంది వీడియో కాల్ మాట్లాడినాం కొసేపు
ఈరోజు మీ మమ్మీ వాళ్ళకి కాల్ చేయ్యలేదా
చేసా చేసా డైలీ మార్నింగ్ ఈవినింగ్ చేస్తా
అవునా మీ సిస్టర్తోని మాట్లాడారా
మా చెల్లి నాతోని ఎక్కువ మాట్లాడదు
ఎందుకు
ఏమో తెలీదు మా చెల్లి కొంచెం చెత్త కుప్పలో దొరికింది ఎక్కువ బాండింగ్ ఉండదు
మీ చెల్లెని వీడియో కాల్ యాడ్ చేయ్యరా మరి
చెయ్యం మేమ అందరం పెద్ద పెద్దోళ్ళ ఉంటాం అయితే మా చెళ్ళి చిన్నది
ప్చ్ మీ చెల్లి చిన్నది అంటే ఇప్పుడు నర్సరీయా ఎల్కేజీయా
యూకేజీ
అవునా
మా చెల్లకి ఇట్లా మాట్లు మాట్లాడ రాదు అంత పిచ్చి పిచ్చి మాట్లాడుతే మా చెల్లి పిచ్చి పిచ్చి మాట్లాడేది కావచ్చు కానీ మేము కజిన్స్ అందరం అయితే పిచ్చి పిచ్చి మాట్లాడుతాం ఏమో ఏమో టాపిక్స్ అన్ని పనికిరాని టాపిక్స్ మాట్లాడతాం
మరి పాపమ్ ఆమెకు కూడా మాట్లాడాలని ఉంటంది కదా
మా చెల్ల వినది అవన్ని పిచ్చి పిచ్చి మా చెల్లకి పిచ్చి లేస్తంది అందుకే మా చెల్లకి కలపదు అంత నుంచే ఆ ఘోరంగా మేమంతా మాట్లాడేద చెత్త చెత్తా మాట్లాడతాం
ఓ అందుకే ఆమెకు ఫ్రస్టేషన్ వస్తదా
ఆ ఇనదు ఇంకా మనం మాట్లాడేంత మంచిగా ఉండే గాని తాడియం మేమంత కొంచెం వేరే వేరే మాట్లాడతాం
కానీ ఒకసారి యాడ్ చేసి నార్మల్గా అమ్ ఆమెతో మాట్లాడితే ఆమెకు కూడా మాట్లాడిన ఫీలింగ్ ఉంటుంది కదా
అట్లే ఎందుకు ఇక సగంసేపు మాట్లా మళ్ళా కట్ చేసుడు ఉంటాది మంత ఫీల్ అవుతది మళ్ళా, మంచిగా అనిపియదు, కదా
ఈ తరుమారు సపరేట్ కూడా పాయే
అవును
కదా
కాలి అనుకుంటున్నా నేను
మీరు అనుకుంటురు, నాకు అదే మంచి అనిపిస్తుంది కోసేపు మాట్లాడే వెళ్ళిపోమ్మనే ధైర్యం,
వెళ్ళిపోవడం ఎందుకు ఆమెనే వెళ్ళిపోతదేమో,
ఇగా అందరం మేము మాట్లాడుకు మాట్లాడుకునే టాపిక్లకిి,
ఓకే ఓకే
ఎళ్ళి ఎళ్ళి పోకుండా ఉంటే
ఓకే ఓకే
ఉ నాకూ మా చెల్లా ఉంటే కొంచెం మాట్లాడబుదికాదు,
అంతే
అంతా నేను పిచ్చి పిచ్చి మాట్లాడుతే మా చెల్లె పిచ్చిది అనుకుంటా నవ్వుతాది, ఊకా ఏ తానికి నాకూ కోపం వచ్చి మా చెల్లె ని తిడతా,
ఉత్తిగానే ఏడ్తది జెస్టి ఇట్లా అంటే చాలు కళ్ళల్లో కేలి ఎనో సముద్ర నీళ్లు దాశినట్టు,
సముద్రం నీళ్లు ఉప్పు ఉంటాయి కళ్ళ కళ్ళ నుండి వచ్చే వాటర్ కూడా ఉప్పె ఉంటాంది,
అందుకనే అట్లా పోల్చిన
ఓ
మా ఏడిచిందనుకో రాదు ఇంకా కోపం ఎక్కువ అయితది తక్కువ కాదు,
ఓహో
మా చెల్లె నవీన ఓవర్ నవీన ఓవర్ ఏడిశిన కూడా నాకూ గోరంగా కోపం వస్తాది, డైరెక్ట్ ఇట్లా కోట్టబుద్ది అయితది,
నీకు మీ అన్నయ్య ని చూస్తే ఎట్లా అనిపిస్తాది,
ఎం అనిపియదు
కొట్టబుద్ది కదా హు
ఓకే
అ
ఉ
కొట్టబుద్ది కాదా
కాదు అవుతది,
ఆ కాదు అవుతది రెండిట్లా ఏదో ఒకటి చెప్పండి, అంటే మీకు ఎలా అనిపితది మీ అన్నయ్య ని చూడంగానే, అదే మీ అన్నయ్య ని చూడంగానే మీకు ఎలా అనిపిస్తది,
ఆ
ఉ
ఎం అనిపియ్యదు,
ఎం అనిపియ్యదు మీ అన్నయ్య తిట తిట చెప్తాడా లేదు మీరే తిట తిట చెప్తారా,
నాకేం అనిపియ్యదు,
అదే మీ ఇద్దరు ఇట్లా ఎవరు తిటే తిట్టే ఇస్తార అంటున్నా అంటే ఎవరు చిల్ ఇట్లా ఏమంటారు చి చిన్నపిల్లలు వేస్తారు మీర ఏం చేస్తరూ సర
ఉమ్
ఆమ్
ఏం చెయరు
ఏం చేయాల మీ అన్నా మిమల్ని కోడు
మీరు ఎప్పుడు పడుకుంటారు
పడుకుంటాం
టైం అవుతుంది కదా టెన్ అవుతుంది టైం
నిద్రొచ్చినపుడు పండుకొనుడె
ఇప్పుడు టైమ్ టెన్ అవుతుంది కదా
హ
నేను కూడా పడుకోవాలి ఇప్పుడు అందుకే
ఆ
అఓే
ఓకే ఓకే హలో
హలో
సరే మరి నాకు ఉంటున్నా మరి
బాయ్